ఏం చేస్తున్నారండి
పానీపూరి తీసుకొచ్చి మాట్లాడుతూ ఏం చేస్తున్నారంండి
చేస్తున్నారా
మేము ఇప్పటి దాకా సాయిబాబా వస్తే అక్కడ పూజ పోయినామండి
అవునా అండి మేము కూడా అండి మా సైడ్ కూడా సాయిబాబా బండి వచ్చి ఉండే
మాకు కూడా వస్తేమండి బేస్తవరం రోజు అందుకే అక్కడికి వెళ్ళాం
ఆ మేము కూడా ఇంకా అండి వంట చేసారండి
ఉంట బెండకాయ చారు చేసామండి పొద్దున అదే ఉందండి చారు
మ్మ్ ఇంకా వంట మళ్ళీ చేయాల అండి
ఇంకా ఏం చేసారు లేదు కొన్ని బియ్యం పెట్టాలండి
అవునా అండి ఇంకా అండి
ఇంకేముందండి ఈ రోజు వెళ్ళామండి
ఆ ఏం చేస్తారండి మరి బిజినెస్ రన్ చేస్తారాడి ప్రింటెడ్ తోనీ
ఆ చేద్దాం అనుకుంటున్నాం అండి ఇప్పుడు ఒకేడ్ శారీస్ బ్లౌజులు
ఆ ఓ అవునా అండి ఇను ఎంతండి
అలా నాలుకె వెళ్ళాము అక్కడ లక్ష్మీదేవి దర్శనం చేసి కున్నాం చారుమినారు లోపడి పోయినాం అండి ఇగ తినేసి వ
ఉ అవునండి రెట్లు ఎలా ఉన్నాయండి అ అక్కడ
చాలా తక్కువ ఉన్నయండి
అవునా మేము వెళ్దాం అనుకున్నాం గాని వెళ్ళలేదని ఎ
ఎల్లండి చాలా బాగుంది అసలు
డి
ఆ ఒక రోజు వెళ్తే బావుంటది సరదాగ అట్ల ఈ అక్కడ పార్క్ దగ్గర గి ఇట్లా మంచిగా
ఏమేమి ఉన్నాయండి చార్మినార్ లో
చార్మినార్ లో శారీస్ ఉన్నాయి గాజులున్నాయి ఒక్కట అని చెప్పలేమండి చాలా ఉన్నాయి గాజులు అయితే చేప్ వద్దండి
హ అవునండి అవునండి ఇపుడు మీ చిన్నప్పుడు బుక్స్ లో చదివామండి చార్మినారు అప్పుడు ఒక రోగం వస్ తే అటు సైడు కట్టించారంటండి
అవునంట బాగుంది అసలు
అది అప్పటి పురాతనమైన కట్టడం కా దండి చార్
బ్యాగ్స్ చాలా గాజు ఉ
ఆ
తీశామాట మే అందుకే పోతాంది
అవునా అండి
దోసేసి అక్కడే ఆగిపోతున్నానండి
అయ్యో మనసు మరి అక్కడ వలేసి వచ్చారండి తెచ్చుకు ఉన్నారా
ఈ రోజు వదిలేసానండి నైట్ అంతా అక్కడ తిరుగుతా అనుకుంటా
లాంటిడి ఆప
వచ్చేసా మరి తెల్లారేసరికి వచ్చేసి వడి నేమరేసుకోవాలి కదా అందుకే ఏం చేశానంటే ఫోన్ లో వీడియో తీసుకున్నానండి ఏ ఐటెమ్స్ ఉంటాయని చూస్కు
ఓహోహో అట్లానే వదిలేసారా అ
అసలు కాయ నువ్వు చాలా బాగున్నాండి
అవునా అండి
పాలంకోన్నా ఐటమ్స అక్కడ
ఆ చెప్పొచ్చు కదండి నాకు కూడా నేను కూడా వస్తు తుంటినండి ఈ రోజు జు
రాండి అక్కడ కలుద్దాము
ఆ వస్తామా అండి
అంటే ఫేమస్ ఎట్లాగో
అవునండి
మరి మంచిగా
ఆ రావాలా అండి సరి ఎప్పు డైన ఎటన్నావెళ్దాం అంటే మా పిల్లలతోనే సరిపోతందా అండి ఎక్కడ పోయినా వీళ్ళ అ అవునండి ఇద్దరు పిల్లలు ఉన్నారండి నాకు
అదే పిల్లలు చిన్నకుంటే మాత్రం ప్రాబ్లమేనండి
ఆ అదే బాదండి అవునండి అదే బాధ అండి మాక్ కూడా పిల్లలతోని
కొంచెం ఉస్కూలుకేళ్లే వరకు ఇదే ప్రాబ్లమ్ ఉంటదండి.
ఈ ఏముంటయండి
ఉస్కూల్ కి వాళ్ళోచేస్త్ వర్క్ మనం వచ్చేసడ్ మనకు టెన్షన్ ఉండదండి.
అవునండి అలానే చెయ్యాలండి ఈసారి
డిమాండ్ పిల్లగాల తోటి కొంచెం
అవునండి కష్టమేనండి నాక్ కైతే పిల్లల్తోనే
నేను ఇప్పుడు ఎళ్ళగలుగుతున్నా
ఆ
వెళ్ళడానికి వీలు కాకపోయేదండి నాకూడా
అవునండి పిల్లలు ఉంటే మాత్రం ఎవరికీ అస్సల్
అవును లే పిల్లలతోటైతే పెద్దదానితోటి అన్నిటికంటే
అవునండి ఈ పిల్లలతో మీ పని కాదు కదండి
ఇంట్లనే ఉండాలండి
ఆ ఇపుడు పిల్లల్ని కూడా ఎత్తుకపోయే దొంగలు అయ్యారంటండి
అవునంటా అండి పిల్లల ఎతకపోతారు సమ్మార్ వస్తే చాలండి చెడ్డి గ్యాంగ్ వస్తది పిల్లల్ని ఎతుక పోత్ తరు ఏంటో ఇప్పుడు
అవును ఈ ఎండాకాలం పిల్లలు బయట ఆడుకుంటారు కదండి
హ్మ్ బయట ఆడుకుంటారు పేరెంట్స్ ఆడుకొనీయలే అని మనము వదిలేస్ త్తం మల్లేమో చాక్లేట్లు లిప్పీ మా తెచ్చి ఇట్లా ఎత్తక వో
ఆ జరుగుతుందండి మొత్తము అవునండి, జాగ్ర త్తగా చూసుకోవాలండి పిల్లల్ని మీరండి
ఆ లేడీస్ కూడా ఎక్కువ బయటకి వెళ్ళొద్దంట అండి నై టూఅట్లా ఏదై ఇపుడు బాలేద్ ఆస్
లాక్కెళ్తున్నారు కదండి అవునం డి
బీమ్ ఆ ఆ గేముందం డి ఇగ ఇక్కడికి వచ్చాము
భయం అయితుందండి
యాప్ లేక గోడం బేటరండి ఈ కాలంలా ప్రాబ్లం మనకి
ఉందండి ఇగ అంతా ఇగో
కోపం ఏ షాపు కూడా కొంచెం అలాగే ఉండాలి మనం
అవునండి అలాంటి ఉండాలి ఏమంటే వచ్చినట్టే వస్తారు దొంగలు ఎమ్మటే ఎలిపోతారు అవునా అండి అట్లానే ఉంటారండి ఆ అండి ఇంకా అండి ఈ రోజ అండి మేము పాలకూర చపాతి చేస్తున్నామ అండి పాలకూర కర్రీ చే వద్దాం అనుకున్నాం కానీ ఆలుగడ్డ లేదండి నాకు కూడా పాలకూరును అలిగడ్ కాంబినేషన్ ఇది ములకాయ టమాటా మెంతము బటాన్ అన్ని కలిపి వాడేశానండి
అన్ని రకాలు అప్పుడు మా అమ్మ కూడా కూరగాయలు
అన్ని విటమిన్స్ అవునండి అన్ని విటమిన్స్ ఒకే దాంట్లో చూస్తాయని కలిపేశాను అండి
చాలా బాగుంట అలా టేస్ట్
థ్యాంక్ యూ అండి
అట్లా మంచి కూడా ఒకసారి వస్తా లేండి
రండి మీకు కూడా ఉం పెడతాం టేస్ట్ చెద్దురు నా వంటలు
కలుసుకోవాలండి ఎప్పుడైనా
అవునండి కలుసుకోవాలి మనం ఇంట్లోనే పనితోనే సరిపోతుంది మనకి
అవునా అండి
ఊ మ్ అట్లా అప్పుడప్పుడు ఇట్లా కలుస్తూ ఉంటే మంచిగా ఉన్ ఉంటుంది అండి
చేసుకోని
ఏం
మళ్ళ తెనుకు రాయ కడ
ఆ కద అండి ఎప్పుడు ఇంట్లోనే బోర్ కోటెస్ స్తుంది ఆ
ఎక్కడికి పోయిన ప్రాబ్లం ఉండే
యాక్ ఎట్లనో అయితుందండి
మరి పిల్లలకి భోజనం ఆటడ్ అండి మేము ఎటో కొద్దిగా వెళ్తూనే ఉంటాము అండి
ఆ అవునా అండి బాల్య ట్రిప్ వేస్తున్నారండి అంటే మీరు సమ్మర్ ను అయితే అవునా అండి అట్లా అయినా ఓపికుండాలి ఆ
కట్టమండి
అవునా అండి అస ఎట్లైనా పల్లె ట్రిప్ ఏస్తున్నార ఓకె కు ఉండాలి కదండి
తిరుగుతాం అండి కొంచెం ఓపిక అయితే తిరగడానికి బాగానే ఉంటుందండీ
గ్రేటే అండి అక్కలున్నాగాని పనే
ఎల్లాలండి అప్పుడ పెని బాగుంటు ట అది
అవునండి కరెక్ట్ ఇప్పుడు ఇంట్లోనే ఏముంటామండి బోరుకుట్టేయదు.
పిల్లలకు కూడ బోర్ కుట్టియ్యదు చేంగా
అవునండి కరెక్టేనండి
ఏం చేస్తున్నారండి మీ పిల్లలు
నైట్ ఆడ్తానే ఆ ఎప్పుడు చూ ఆడుతూనే ఉంటారండి
చిన్నపిల్లలకు అంతేయండి ఇగ
ఆ అండి అట్లనే అండి
ఏం చేస్తారు మరి మీ పిల్లలు ఏం తింటారు ఇప్పుడు అన్నమా చపాతా
ఆ పిల్లలిగా వాళ్ళు ఇష్టమ అండి చపాతి అయితే చపాతి తింటారు అన్నం అయితే అన్నం తింటారండి ఏదైతే ఉండదో అదే అడుగుతారా అండి పిల్లలు
నండి పిల్లలు అంతే ఏది ఉంటదో అది తినరు
ఆ లేందే అడుగుతారండి
మా ఇంట్లో పెద్దపిల్లలు అట్లనే చేస్తారు
మీ ఇంట్లో పిల్లలు కూడ అంతే చేస్తార అండి
కొంచ కొంచ కొంచెం తింటదండి మా బాబు ఏమి తింటాడు మా పాప తోటె ప్రాబ్లమ్ మాకు
జనరేషన్ పిల్లలే అంత అండి
ఏదో ఒకటి తినొచ్చుకదండి
తినరండి వాళ్ళు డైటింగ్ అం టు కొంచెం కొంచెం తి టారు అట్లా
ఆ ఒక స్పూన్ వేసుకొని మెల్లగ తింటారు
ఆ ఏమి తిండో ఏమో అండి ఏం బలం ఉంటాందం అట్లా
బలం ఉండద అండి
ఆ మ అవునండి అన్ని ఫుడ్ అంతా కల్తీ కదండి
ఉమ్ అందుకని వీళ్లసలు ఏమి తినరు
ఆ అవునండి కరెక్టే
కాయలు
ఆ అన్ని కాయలు ఉండేవి
ఇప్పుడు ఏం లేవండి అప్పుడు చాలా బాగా కందికాయ అవన్నీ ఉన్ లేదండి
అవునా అండి తిన్నార అండి మీరు
మేము తిన్నామండి
నేను కూడ
చిన్న మామ ఛాయ్ పెడితేనే తాగేదండి
అవునా అవునా చ అవునా అండి బాగా పెడతారా అండి
చాల భాగ పెడతారండి మా చిన్నన్నా
నా అండి
చాయ
గ్రేట్ యే అండి మగవాళ్ళ చాయ పెడుతురంటే
ఓకే
మగవాళ్ళు చాయ్ పెడుతున్నంరంటే గ్రేట్ అండి
ఆ మా చిన్నన్న పెట్టతాడండి చాలా బాగా పెడతాడు టేస్టీ గా ఉండేది
అల్లం చాయ బెల్లం చాయ ఇలాంటి చాయ అండి
టూర్లలో అప్పుడు మాముూలు చాయి అండి అల్లం బెల్లం ఇప్పుడ కాయర
అవునా అండి సరే అండి సరే సరే ఒక్కంగ్ చమండ్రి